ఎస్ మళ్ళీ బోనరా
ఆ బాగునం మీరు బాగున్నారా
చిగెర
హ ఇంకా తినలేదండి
ఇప్పుడే ఆఫీస్ అయిపోయింది ఇప్పుడే వచ్చేస్తా ఇంటికి
అవునండి ఆహా
ఇంకొస్తే ఫోన్ చేస్ ఆఫీస్ స్లో ఉంటే కోసమే ఎత్తలేదు
ఆ వన్ ఇంకా మీరు ఆహారం ఏ ఎట్లాంటి ఆహారం ఇష్టపడతారండి
ఉం బైటి ఫుడ్ ఎక్కువ తింటా ఫడ్ ఔట్సైడ్ ఫుడ్ మంచిగ తింటా ఇంటి ఫుడ్ హోమ్ ఫుడ్ మనకి నచ్చావ్ కదా
ఇంటి ఫుడ్ నచ్చదా
అంటే అన్ని నచ్చవ
ఆహా ఆ
నేట్ ఫుడ్ కొంచి
ఆహా మరి బయట మంచిగా శుభ్రంగా చెయ్యరు కదా మరి
వరు పోయి న కావనకి ఎట్లా ఉండవుల
ఆహా అవునా అండి బయట ఏది ఇష్టపడతారండి మీరు తినడానికి అంటే చపాతీనా రై సా లేకపోతె టిఫిన్స్ ఆ ఇట్లా బిర్యానియా
ఆ
ఆ బీర్ బిర్యానీ అంటే ఎవరైనా బయటదే తింట్టారుగా
బిర్యానీ అయితే బాగా ఇష్టం
అవును ఇగ బయట చేసినట్టు మనం చేయడానికి రాదు ఇంట్లా ఇట్లా చేసినా రాదు అది
ఉం
ఇగ బిర్యానీ అంటే అందరు తింటారు ఇగ ఇష్టంతో తింటారు
అట్లా ఇష్టం బిర్యానీ అంటే అల్లకి
ఆ అవునా ఆ అంటే మాకు పిల్లలు ఉండేసరికి మేము ఎక్కువ శాతం ఇ ఇంట్లోనే చేసుకుంటామండి ఎప్పుడైనా ఆ ఏదైనా సందర్భంగా బయటికి వెళ్తే బయట అలా తింటం షాపింగ్ క ట్లా లేకపోతే ఏదైనా పని మీద వెళ్తే
ఉం
ఇకా కుదరదు అంటే బయట తింటాం ఇక బయట వెళ్ళినప్పుడు బిర్యానీనే తింటాం
ఉం బయట ఇగో బిర్యానీసే మంచిగా ఉండే
అవును మంచి ఉంటాయి అది మనకి చేయడానికి రాదు ఎంత ట్రై చేసినా మనకి ఆ టేస్ట్ రాదు
మీరు చేయరండి
ఆ చేస్తామండి చేస్తాము బట్ కానీ అంత టేస్ట్ బయట వచ్చినంత టేస్ట్ అయితే రాదు బయట పెద్ద రెస్టారెంట్స్ లో టేస్ట్ వస్తాయి కదా
అంతే అవి పళ్ళు ఆగు కురలు తింటు ఉంటారండి ఆహా అంటే ఏ పండ్లు ఇష్టంగా తింటారండి
జామ కయ్
జామకాయినా
ఉం
జామకాయ ఉట్టి చలికాలంలో వస్తది కదా మరి వేరే
అని ఎక్కువ ఇష్ట అయితే జాంకాయ
ఆ అ అవునండి ఆహ ఇంకా ఆకుకూరల్లో కూరల్లో
ఆకుకూరలు మనక్ నచ్చవ్
నచ్చవా కానీ తినాలంటున్నారు కదా డాక్ డాక్టర్ వాళ్ళు విద్దల్‌లు
ఎక్కర కానీ పోనకండి పాకం వచ్చా అండి
ఆహ
హు
ఆ అసలు తినరా మీరు
ఆకు కూరలు ఎక్కువ తిన అసలు అంటే అసలుదని తింటాంమని
ఆ కొంచెం పప్పు వేసు కొని తింటే బాగానే ఉంటది కదా నా కుక్కర ఏదైనా పప్పు వేసుకుంటే రుచి గానే ఉంటది
అట్లె ఎస్తే అస్సలు దని
అవునా ఒట్టి కూర ఆహ అవునాన ఓకే మీర్‌ చేస్తుంటారంండి వంట
ఉమ్మ్ పొంతర్‌ తాండి
అ అవున ఇంకా బయటవి ఏమైనా తింటూ ఉంటారండి మీరు చిప్స్ అయినా ఐస్ క్రీమ్లు అయినా
ఉమ్ పానిపూరి
పానిపూరి తింటరా ఇస్ట
ఉ పొర్ర వచ్చిద్ ఇప్పుడే ఇచ్చినవా ఎట్లా ఆటోకి వచ్చావా మరిఫోన్ చేయొద్దు ా నేను ఇప్పుడే వచ్చి ఇట్ల కూర్చున్నా నువ్వు వచ్చినావు తెలిసి ఇప్పుడే పోయి వచ్చినా నేను ిన ఏ ఆడానికి వచ్చిన బైపాస్ ఆ థ్యాంక్ యూ
హలో
ఆ చెప్పండి
అ ఇంకా ఏ ఆహారం అంటే మీకు ఇష్టమండి
ఇంతె
అంటే ఏ ఏ రకంగా తింటారు మీకు ఏ రకంగా తింటే ఇష్టం అనకు ఇస్తరు
అట్లేం లేదు అన్నిఇష్టంగా తిం
ఆహ
ఉ
సరే ఇప్పుడు చిన్న పిల్లలకి మంచిగ పౌష్టికా ఆహారం ఇది తినిపియాలంటే ఏం చేయాలి ఎట్లా తినిపియాలి వాళ్ళని మీ అభిప్రాయంలో
నా అభిప్రాయంలోనా
ఆ
మంచిగా అన్ని పీచు పదార్థాలు ఎక్కువ పెట్టాలి
ఏం పదార్థాలు
పీచు పదార్థాలు
అహ
మంచిగుండి
అంటే వాళ్ళకి బలం రావాలంటే ఏమేమి తినిపిస్తే వాళ్ళకు బలం వస్తదని
ఉ పుస్తకం
అంటే విటమిన్స్ మినరల్స్ అన్ని దొరకాలి కదా వాళ్ళకు
ఊ
అలాంటప్పుడు ఏం పెడితే వాళ్ళు ఉ మంచిగా ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటారు పిల్లలు
ఉహు
అంటే పిల్లలు కూడా ఇష్టపడి తిన్నారు కదా పండ్లయినా కూరగాయలైనా
అవునండి
అట్లా తినిపియాలి అంటే ఈ చిన్న పిల్లలకి బయట ఆ ఆహారం టే తినిపియలేము కదా ఆరోగ్యం పాడై అంతే కదా వాళ్ళకు ఇంటి కొంచెం పెద్ద అయినాక తినిపియచ్చు అని చిన్నప్పుడు తినిపియదు కదా వాళ్ళకి ఎట్లా అలవాటు చేయ్యాలి ఏంటి అన్నం తినవు మనీ మి అబి
అంటే ఇష్టమైన కర్రీసు
అహ
ఇష్టమైనవి మంచి మంచి ఫుడ్
అవునా అహ
అలా అడిగింది చీస్ పెడితే మంచి వాలే తింటారుగా
అవును ఉ హు
చికెన్ కన్నా మటన్ ఎక్కువ పెట్టాలి చికెన్ తగ్గియ్యాలి
అంటే ఇప్పుడు నాన్ వె జ్ కాకుండా వాళ్ళ కి వెజిటేరియనే ఎక్కువ తినిపియ్యాలంటే అప్పుడు ఏమి చేయాలి నాన్ వెజ్ జ్ ఎట్లన తింటరు ఏం పెట్నాగాని తింటరు ఇష్టంగా మటన్ ఉన్నా చికెన్ ఉన్నా ఫిష్ ఉన్నా తింటారు
రోజు రోటీన్ కాకుండా వేరేటిగా
అదే ఆకుకూరలు ఏమైనా కూరగాయలు తినిపియ్యాలంటే వాళ్ళకి ఎట్లా తినిపియాలి చపాతీలో చేసి తినిపియాలా లేపోతే ఎట్లా అని అట్ల
తిగ పిలిషి తినిపియ్యండి
ఉ అవునా ఉహు
ఎమో యెల్లేషినవ్ ఫోను యెల్లేషినవ్ ఫోను ఒత్తినావ్ గా దేనికేసో నిజంగా ఇదేంటి మల్లా ట్యాకు
హలో
హ్మ్ చెప్పండి
ఆ ఇప్పుడు అన్నం ఉంటది కదండి మిగిలిపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటం కదా అన్నమైన కూరయినా అట్లా మంచిదా మంచిది కాదా అట్లా ఫ్రిజ్ లో పెట్టుకోవడం
అన్నం బెట్టొద్దు గాని కర్రీసు పెట్టుకోచ్చు
అంటే టేస్ట్ మారుతది కదా
అవును
ఆ
అన్నం పెడతరా మీరు
ఆ
అన్నం బెడ్ తరా
అడుగుతున్నానండి చాలా మంది పెట్టుకుంటారు కదా ఫ్రిడ్జ్ లో అట్లా పెట్టడం మంచిదా కాదా అన్ ఫ్రిడ్జ్ లోన హలో హలో హలో హలో